హలో
ఆ హలో చేప్పురా నేనా చికెన్ కరీ రైసు రాగి బోలప్ప చేసుకోనిచ్చిచ్చింది నేనే తిన్నాను
హ్మ్
పవర్ఫుల్గా తిన్నావట్లయితే పవర్ఫుల్గా తిన్నావ్ అట్లయితే
హ్మ్మ్ నీతో మాట్లాడెక్ జొష్ ఉండాలి కదా ముందే నువ్వు మాట్లాడుతావ్ ఫాస్ట్ ఫాస్ట్ గా పాపం అంత నాకు ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడితే నాకు ఓపిగా ఉండాలి కదా అందుకే
రే మళ్ళీ అంత చేయద్దరా నువ్వు
నీకెంత కావాలో అంత ఉంచుకోరా నేనేమే అంత ఉంచుకోమనట్లే నీక్ ఎంత కావాలో అంతా ఉం ఉంచుకొని మిగతాది నాకిచ్చేయి ఓహా
ఇన్ని మాట్లు నువ్వు ఎప్పుడు నేడ్చుకున్నావ్ జేనమ్మా
వాట రా రే యూ థింక్ వాట్రా నువ్ ఏం రా ఆలోచిస్తున్నావరా నా గురించి చిన్న పిల్ల అనుకున్నావా ఇంకా నేను ఫైనల్ ఇయరూ
ఎవడితోన్ చెప్పొద్ద్ ఆ మాట
రేయి నీకి ఒకటి చెప్పినాన నాక్ నా జూనియర్ నాక్ మెసేజ్ చేసినాడని చెప్ ప్పేసింటానులే నీకు ఏవో చెప్పకుండా ఉంటానా ఆర్సీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్ర వాళ్ళ క్లా వాళ్ళ ఫ్రెండు నాకు మెసేజ్ చేసినాడు ఇవంతా చెప్పలేదా నిక్
ఆ చేప్పలే
టెన్ంత పని అపోయిందో అయితే ఏమైందంటే అది ఏమైందంటే ఒకడు ఉన్నాడులే జూనియరు వాడు ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టిండా మా కాలేజ్ దగ్గర సీమా అడ్డ అని పెట్టింటే అప్పుడు వాడు జస్ట్ సీమా అడ్డ స్టార్ట్ అప్ వట్
డివైడ్ డివైడ్ చేసి చెప్పు
ఉ సరే అయితే అది పెట్టినప్పుడు నాకు కు ఇన్స్టాలో మెసేజ్ చేసినాడు లైక్ దాని గురిం చి ఇలా హెల్ప్ ఇలా హెల్ప్ అంటే సపోర్ట్ చేయండి అది ఇదని నేను ఆ లైక్ చేసి ఊరికే వదిలేసిన తర్వాత ఏమైందంటే మొన్న ఎప్పుడ్ ప్పుడు నేను ఏమి స్టోరీ పెట్నా లైక్ కొట్టేది అలా అంత చేసే వాడ్లే వదిలేదంతా తర్వాత మొన్న ఇంది హిల్స్ పోయి వచ్చినప్పుడు ఒకటి ఫోటో పెట్టిన చూడు
ఎస్
ఆ ఫోటోకి రిప్లై ఇచ్చినాడు అనమాట
ఏమని
ఆ నువ్వు ఫస్ట్ ఇయ ఫైనల్ ఇయర్ అని ఫస్ట్ మెసేజ్ అది ఫైనల్ ఇయరా అని ఎస్ అన్నా అంటే ఏమన్నాడు అన్ ఫైనల్ అంటే ఏమన్నాడు అంటే థర్డ్ ఇయర్ కంప్లీ అయిపోయిందా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందాథర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింద అడిగినాడు థర్డ్ ఇయర్ కంప్లీట్అయి యింది అన్నా నీది అని అడిగితే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అన్నాడు అవునా అన్నాడు అన్న ఆ తర్వాత వచ్చి వాడు ఏమన్నాడంటే ఆ నేను నేను నువ్వు ఫస్ట్ ఇయర్ అనుకున్నా అన్నాడు
హు
అ లేదు నేను ఫస్ట్ ఇయర్ కాదు ఫైనల్ ఇయర్ అన్న తర్వాత ఎందుకు నీకెందుకు అట్ల అనిపి చ్చింది అన్నా నేను అడిగితే అంటే నాకు కొంతమంది పాస్వర్డ్ స్టుడెన్ సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తెలుసు అది ఎవరు మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ లేకపోతే అడిగిన అన్నాడ నేను ఇంకా నేను అట్లా కనిపిస్తాననేమో అంది అట్లా అన్నావ్ ఏమో అన్నా అని నేను అన్నా అంటే
శాండీ శాండీ ఐడి షేర్ చేయల్సింటివి
నేను శాండీతో ఫాలో చేయట్లేదు బ్లాక్ అవన్నీ వేరే క
ఉం అర్థమయ్యిందిలే అంత విజువల్ అయితంది
ఓ యాబ్బ అ నవ్వు అట్ల మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు మెంటలోడ ఏ సోది నేను కడతాను నేను ఏ పే ఉండు ఆలోచించనీ నన్ను ఏందో మర్చిపోయినాను ఏమో ఆ నేను అట్ల కనిపిస్తానేమో ఆ నేను అల కనిపిస్ నేమో అందుకే అట్లా అన్నావు అనుకోని నేను వాడికి చెప్తే ఆ నువ్వు అట్లనే కనిపిస్తన్నావు నేను ఇంకా పియూ పాస్డ్ డవుట్ ఏమో జస్ట్ పియుూ పాస్డ్ డవుట్ ఏమో అనుకున్నా
అట్లే కనిపిస్తున్నావు నువ్వు అన్నాడు తర్వాత నీ బోయ్ ఫ్రెండ్ ల కి చాన అన్నాడు మీకేవరు అ ఆ తర్వాత నేను ఎందుకు అన్న నువ్వు అంత బాగ అంత క్యూ ట్ అంత అ బ్యూటీఫుల్గా ఉంటావు అన్నాడ తర్వాత నేన అన్నా చాలే చాలే జో కులునివి ఆపింగ అన్నా అంటే నిజంగా అన్నాడు తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ చాల లక్కీ అన్నాడా నీకి ఎవరు చెప్ ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అన్నా నేను అంటే
అ
నువ్వు ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ గా ఇంత క్యూట్ గా ఉంటే ఇంక ఎట్లూ ఉండరు నీకు బాయ్ ఫ్రెండ్ అన్నాడు ఉ ఊ బాగానే చెప్తున్నావే జోకులు అన్నా నేను
జోకులు గాదు వాడా వాడాడా కనుకుంటన్నాడు
ఏమని బాయిఫ్రెండ్ ఉన్నాడా లేడా ఆ ఆ అర్థం అయిందిలే అయ్యో అర్థ అయిందిలే అప్పా, ఇంగా ఆపు అన్ని నీకే తెలుసు పెద్ద తర్వాత వచ్చి ఆ నిజం చెప్పు నీకు బాయ్ ఫ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అన్నాడు ఆ ఉన్నాడు అంటి నేను అంటే తర్వాత చూడు నేను చెప్పలేదు అన్నాడు ఉమ్ అన్నాను తర్వాత వచ్చి చి ఎవరైనా జూనియర్ ని సెట్ చేయొచ్చు కదా అన్నాడు.
అది మ్యాటర్ నువ్ కాదు నువ్వు ఇది నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పిందంటే హు సరిపోయేది
ఎందుకు
సీనియర్ జూనియర్ లవ్ స్టోర స్టార్ట్ అయింది.
ఉమ్ చాల్లే బాబు ఈడ ఆల్రెడీ నాకు చీ నాకు అసలు నచ్చదలా నాగు నాకు నా వోడు సీనియర్ ఉండాలి ఇన్నావా అన్ని కాన్వో మొత్తం వినుకోకుండా సోది నీదిటి పెద్ద నా ఆ ఇను ఫస్టు, తర్వాత నేనొచ్చి ఇన్ ఫస్ట్ నేను హానెస్ట్గా చెప్పాలంటే నాకు నా సీనియర్ ఎవడో, నా జూనియర్ ఎవడో కూడా నాకు తెలీదు అన్న అంటే నవ్వినాడు, తర్వాత ఏమన్నాడంటే ఆ తర్వాతేందబ్బా నేను ఇంట్రోవర్ట్ అన్నాడు వాడు వాడు వ్లాగ్స్ చేస్తాడు, రీల్స్ అంతా తీస్తాడు, వాడు చూసే ఇంట్రోవర్టా అస్సలు లేడు, నేనన్నా ను ఐ డోం థింక్ సో అన్నా అన్నడు ఐ డోంట్ థింక్ సో అన్న, అంటే వాట్ డూ యు మీన్ అని ఆ నువ్వసలు ఇంట్రోవర్టలా కనిపియవు అవంతా వ్లాగ్స్ అంతా చేస్తావు నువ్వు ఇంట్రోవార్టా అంటే, అది మా ఫ్యామిలీ ఫోర్స్ చేసారు నేను ఇంట్రోవర్టు అది ఇది అన్నాడా ఓ అవునా ఆ తర్వాత నేను చెప్పా అది అప్పుడు నేను చెప్పా నా సీనియర్ ఎవరో నా జూనియర్ ఎవరో కూడా నాకు తెలీదు, ఇప్పుడు ఇమాజిన్ చే చేసుకొని నేనెంత ఇంట్రోవర్టో అన్నా
స
తర్వా తా నవ్వే నవ్వే ఎమోజీ పెట్టినాడు. తర్వాత ఇంగేమన్న ఆ ఇంకంతే అనుకుంటా వాడు ముస్లిమే, షేక్ సమీ వాడి పేరు
షేక్ సమీ
కన్నా పెద్దోడు లాగనే కనిపిస్తడు చూడ్డానికేమో పెద్దోడులాగనే ఉంటాడు గానీ అంతే బాలే ఓకే ఉంటాడా నా ఫాలోఇంగ్ లిస్టు లో చూడొచ్చు పబ్లిక్ కకౌంటె
వాడేం పెద్ద ఫిగరా నేను వాన్ని మళ్ళా చూసేది
అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ తో ఫ్లడ్ చేసినోడుని చూడవా నువ్వు
ఆఫ్ కోర్స్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రిన్సేసే వాడు చేసుకుంటుంది వంద మంది ఫ్లేట్ జేస్తారు వంద మందిని చూడాలంటే కాదు కదా
హైలైట్ థింగ్ ఇంగోటి చెప్తా చూడు నువ్వు ఇప్పుడు నువ్వు షాక్ కవ్వల్సింది అవ్వకవాల్సింది ఇదంతా పక్క పెడితే ఇట్లయిందని అకు మల్ ఫోన్ చేసిండ ఆ రోజు నెక్స్ట్ డే నో తర్వా తర్వాత నెక్స్ట్ డే అయితే కాదులే ఒక ఫ్యూ డేస్ తర్వాత నాకు వాళ్ళు ఇంట్లో ఉన్నాడు కదా వాడు పెళ్ళిలో వాడు ఫ్రీ అయినప్పుడు ఎప్పుడో నైట్ లెవెన్ థర్టీ కో లెవెన్ ఫార్టీ కో ఫోన్ చేసినడప్ప ఆ రోజేమో చేస్తే మాట్లాడితే అప్పుడు చెప్పినాన్న వాడికి వాడి చెప్తే వాడేమన్నాడు ఆ పక్క వాడినిన్ని ఫ్లడ్ చేస్తన్నాడు పక్క నిన్ని ఫ్లడ్ చేస్తన్నాడు అన్నాడా తర్వాత నేనన్నా ఆ నేనేమనలేదు తర్వాత నాకు తెలుసులే అన్నాన నేను వాడొచ్చి వాడి ఐడి షేర్ చెయి ఆ చెప్పాల్సింది నా బాయ్ ఫ్రెండ్ ఉక్మల్ అని నా బాయ్ ఫ్రెండ్ రక్మల్ ఉండరని చెప్పాల్సింది అంటారా
వీడే బచ్చగాడు అక్కుబాయి
నియో నేను వీడు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాలంటే నేను వాడికి వాడి ఐడీ షేర్ చేయి ఏంటి నేను మెసేజ్ చేయన్న నేను మెసేజ్నా ఏమి నా నా గర్ల్ ఫ్రెండ్ తో మెసేజ్ చేస్తాన్నావు ఫ్లట్ చేస్తా నావా నేను మెసేజ్ చేస్తా చూడు ఇప్పుడు అన్నాడు
ఇవి నీకి చనా కథలు ఉన్నాయే అక్కుబాయికి
ఒక్కొక్క కత కాదులే వాడిది అక్క అంటాడు చెల్లి అంటాడు గర్ల్ ఫ్రెండ్ అం టాడు ఏందో వాడు బాధ నాకు అర్థం కాదు
ఇరిచేస్తా అని చెప్పు
అవంతా వేస్ట్ అవంతా వేస్ట్ మాటల్లే వద్లే అవన్నీ సోది మా
ఏమో
అంతా లేదులే వాడికి నేను సెట్ అవ్వను నా కు వాడు సెట్టవ్వడు అంతే అది
అదే
లుక్స్ లో బాగుంటాడు వాడే వాడే నాకన్నా బాగుంటాడు అందుకే నాకు వాడికి సెట్టా
వాడు నాకంటే ఎక్కు బాగున్నాడు అది నాకు నాకు నన్నీ డామినేట్ చేస్తాడు అప్పుడప్పుడు అనిపిస్తూ
అది ఒక మూవీలో ఉంది చూడు దీనిగన్ అంటే యావరేజ్ పోరికి లైఫ్ ఇస్తాన్న అంటే అది ఎందుకన్నా మంచి ఫిగరె నీకు వచ్చింది కదా అంటే అరే అట్లా కాదురా ఇప్పుడు మంచి ఫిగర్ నాకు దొరికిందన్ ఓ ఆ వీన్కీ ఏపన్నా ఫీగర్ దొరికిందా. అని అంటారూ అదే నేను యావరేజ్ పోరిణ్ లవ్ చేశినాననుకో ఛీప్ ఈ దీనికి ఏమన్నా హస్బెండ్ దొరికిండా అని నన్నే హై అందుకే నేను యావరేజ్ పోరి లైఫ్ ఇజ్దాం అనుకుంటానా అంటాడు వాడు.
భ్యా ఉం బాగుందిలే
అట్టా నువ్వు చూతానవా నాకంటే బాగున్నాడు అందుకే నాకు సెట్టుగాడు అని.
ఊ అలా నేను ఆ సెన్స్ లో ఏం చెప్పలేదు గాని ప్చ్ నా కన్నా అందమైన అమ్మాయిలు వాడికీ. వాడికి ఆ వైఫ్ లా వస్తారో వాడికి గర్ల్ ఫ్రెండ్ లా వస్తారో అది నాక్ తెల్సు అందుకే.
బొంగులే ఆ బచ్చాగాడు ఎట్లా పోతె మనకెందుకు.
ఆ అదే ఇగ ఏదో ఒకటి. హా అంత జరిగింది ఈ తర్ తర్వాతా
ఏం ముక్కులన్నీ పైకి పీక్తన్నావు.
ఈ టైం అయితే మనకు వచ్చిండే రోగం ఇదే గదా.
ఊ సరే చేస్తా ఉండు.
ఊ బాయిరా
ఉ